హలో
ఆ ఏం చేస్తున్నారండి
ఉ తిన్నామండి ఇప్పుడే
ఉమ్
మీరు తిన్నారా
తిన్నాన్ తిన్నాన్
హు వర్క్ చేస్తున్నార అండి
ఆ ఆ వర్క్ అయ్పోయింది
ఉ హు
మీరేం జేస్తున్నారు
మేము ఈ హుక్సులేస్తున్నానండి జాకిట్ కుట్ననా మద్యనము
ఉ
ఉ చేస్తాన్నా
నవన
ఉ
వాతవరణం కొద్దిగా చల్లబడ్డదా
ఉం చల్లగుంది ఇక్కడంత చల్ల ఉంది వాన రాలే కానీ చల్లగైతే ఉంది ఇప్పుడు పొద్దున్నంతా ఫుల్లు వేడి ఎండ ఎండ ఫుల్లు ఎండ ఉంది
ఉ అటు మీ దగ్గర పక్షులు బాగుంటాయ్ గద
ఉం ఉంటాయ్ అన్
ఎక్కువ ఏయ్ ఉంటాయ్
పక్షులు చిన్న చిన్నగుంటయ్ ఆ పేర్లేమో తెలిదు గాని చిన్న చిన్న పక్షుల్ ఉంటయ్
ఉం
హ్మ్
కాకుల్ ఉంటాయా అటు
ఆ ఉంటాయ్ అన్న కాకుల్ ఉంటాయ్
ఆ అంటే కాకుల్ అంటే మా సైడ్ బానే ఉంటయ్ ఇప్పుడు కొన్ని డెత్ కేసెస్ ఉంటయ్ గదా
ఆ
పిండ ప్రదానాల్ జేసే దగ్గర కొన్ని ఏరియాల్లో కాకుల్ మీద ఈ మధ్యన ఒక ఆర్టికల్ వచ్చింది.
ఆహా
హ్మ్ బెండ ప్రధానాల్ జేసే దగ్గర కాకులు ఇప్పుడు ఈ సిగ్నల్ రేడియేషన్స్ వల్ల ఆ కా క్కుల కి రేడియేషను మైండ్ పన్ జేయక వాటి ఉత్పత్తి జరగక ఆటోమేటిక్ గా అ ముసలి వైపు వాటి మైండ్ పన్ జేయక వాటి జ్ఞాపక శక్తిని కోల్పోతున్నాయంట
ఆహా
హ్మ్
కాకులు
ఉమ్
జ్ఞాపక్ శక్తి కోల్పోతన్నాయ్ ఉ
మీగు తెలిసినవి
మాకేం తెలీదు అన్న అంతగా, పక్షుల గురించి అంతగాద ఏం తెలీదు
ఉమ్మ్ అవి ఎక్కువ ఏ ఆహారం తీసుకుంటాయి, వాటి గురించి ఏమన్నా తెలుసా అట్లా?
కాకులా కాకుల గురించానా?
ఉమ్మ్
కాకుల గురించి లేదా చిన్న చిన్న పిచ్చుకలు అట్లాంటివి అయితే వి ధాన్యాలు అవి పురుగులు అవి ఇవి తింటాయి.
ఉ
హ
ఇంకా ఏ తింటాయి ఇంకా మీకు తెలిసినయి అంటే?
ధాన్యాలు ఏమని ధాన్యాలు తింటాయి పత్తి గింజలు ఇవి సజ్జలు సజ్జలు ఉంటాయి సజ్జలు అంటే తెలుసు కదా అన్న?
మ్మ్
సజ్జలంటే తెలుసా సజ్జలు ఆ అవి ఎక్కువ తింటుంటాయి పంట అంతా నాశనం చేస్తుంటాయి సన్నవి పక్షులు
ఆ
ఓ ఏవో ఒక ఒక్కక్క రైతు ఒక్కక్క పంటని పొద్దున్నే లేస్తనే అదే పనిగా చేనులో ఒక్కడే ఉంటాడు. ఆ సౌండ్ చేసుకుంట ఒక్కడు ఉంటాడు
ఆ
పక్షులు చిన్న చిన్న పక్షులు వచ్చంటాయి
హ్మ్మ్ పూర్వం ఒక పెంగవిన్ పక్షులు కానివ్వండి లేకపోతే ఇంకొకటైనా సముద్ర తీరాలు వెంబడి
ఉ
కొన్ని మైళ్ళ దూరం నడిచిపోతుండేది
ఆహా
ఇప్పుడులో కూడా వాటిల్లో కూడా ఈ అంటార్కిటికా సముద్రం పెరిగి మన్సు కారణంగా, గ్లోబల్ వార్మింగ్ కారణంగా మన్స్ అనేది అంతా కరిగిపోయి వాటి జీవన విధానానికి ముప్పు వాటిల్ళతుంది అనమాట
ఆహా
హ్మ్మ్
ఇక్కడ పావురాలు సాక్తా ఉన్నారన్న కొంతమంది పావురాలు సాకుతున్నారు దాని మీదనే డబ్బు సంపాదిస్తున్నారు.
ఏ ఉ
ఆ పావురాలు ఆ బాక్స్ లో ఎసుకొని కంటికి కనిపించ పోకుండా బాక్స్ ఒక బాక్స్ కాటన్ బాక్స్ చేసుకుంటారు దానికి పావురానికి బాక్స్ ప్యాక్ బా బాక్స్లో ప్యాక్ చేసేసి వాన వచ్చిరి వేరే ఊరు ఒక నాలుగైదు వందలు కిలోమీటర్ ఐదు వందలు కిలోమీటరు అట్ మాట్లాడుకొని పందెం వేసేసి ఆ వాటికి తెలికొకుండా బాక్స్ కాటన్ బాక్స్ లో వేసుకొని వచ్చింటారు కదా అక్కడ పోయి వదిలేస్తారు ఒక ఐదు వందల కిలోమీటర్ ఊరు పోయి వేరే దూరం ఉన్న చోట పోయి వదిలేస్తారు
ఉ
అన్నా
ఊ
హలో
ఆ ఆ చెప్పండి
హలో
వినపడుతుంది చెప్పండి
హలో
ఆ ఆ వినపడుతుంది వినిపడుతుంది చెప్పండి వినిపిస్తుంది చెప్పండి
వినిపిస్తుందా అట్లా దూరం ఉన్న చోట ప్రంతాలకి పోయి వ ఐదు వందల కిలోమీటర్ దూరం ప్రద ప్రాంతాలు పోయే సి ఆ పావురాన్ని విడిసేసి పందెం వేసుకుంట పందెం వేసుకునింటారే వాళ్ళ ఫోన్ చేసి చెప్తారు ఇప్పుడు విడిచినాను అనేసి ఆ పక్షులు వదిలేసి వీళ్ళ ఇంటికి చేరుకునే లోపల ఒక ఐదు వందల కిలోమీటర్ దూరం ఉన్నవి చేరుకునే లోపల ఆ పక్షి ఆ పావురం వచ్చేసి ఇంటికి వచ్చేసింది ఇంత ఇన్ని వ వన్ అవర్ లో టూ అవర్ లో వచ్చేసింది అని ప పందెం కట్టుకొనింటారు అన్ని వాళ్ళు అనుకున్న దాంట్లోనే వచ్చిందంటే అరవై వేలు యాభై వేలు అట్లా సంపాదించుకుంటారు అన్న అక్కడ
అవునా
ఉ
సో ఇది కూడా ఒక లె ఒక లెవెల్ లో మ మార్కెటింగ్ టైప్ అన్నట్లే
ఉ మార్కెటింగ్ టైప్ అన్నట్ల
ఊ
అవతల వలు అవతల వాళ్ళు పావురాలు సంపాద ఉంటయే వాళ్ళవి వీళ్ళవి చూస్ కొని అయప్ప ఐదు వందల కిలోమీటర్ పోయి వదిలేసింటాడు ఈయప్ప ఐదు వందల కిలోమీటర్ పోయి వదిలేసింటారు వదిలేసి సిన తర్వాత ఫోన్ చేసి చెప్తారు వీడియో కాల్ చేసి ఇప్పుడు వదిలేసిన చూడు ఇక్కడ కోసు నా పావురం ఇంటికి వచ్చేస్తుంది అని మాట్లాడుకుంటారు ఆయప్ప అదే పనిగా అది టూ అవర్స్ కాదు త త్రీ అవర్స్ అట్లా మాట్లాడుకొని బేరం ఆడుకొని నలా యాభై వేలు అరవై వేలు లక్ష అట్లా పెట్టుకొనింటారు పందెం
ఉ
అనుకున్న టైంకి ఇది చేరుకునిందంటే వాళ్ళు సక్సెస్ అయ్యి లక్ష రెండు లక్షలు అట్లా ఎ ఇట్లో ఎంతో సంపాదించినారు
ఊ
ఊ ఆ పక్షి వల్ల కూడా సంపాదించుకుంటారు
ఇప్పుడు మనిషికన్నా గాని జంతువు ప పక్షి చాలా తేలిక అయినా అన్నా అన్నదాన దానికి మీ దగ్గరనే ఏదన్నా నిరూపణ ఉన్నదా
ఆ ఉంటుంద అన్న
ఏ విషయంలో మీరు నిరూపణ పొందారు మనిషి కన్నా జంతువు ఏది పక్షి జీవి చాలా తెలివైనది తెలివైనది అని చెప్పడానికి మీ దగ్గర ఉదాహరణ ఏముంది
ఉదాహరణ ఇది పావురమే అనుకోవాలన్న
వ్మ్
వ్మ్
ఇప్పుడు మీరు బంగారు గిజిగాడ అని ఒక పక్షి విన్నారా
వినలేదన్న తెలీదు
మనా చెరువుల దగ్గర ఊరు బయట తుమ్మ చెట్లకి గుళ్ళ కడుతుంటాయి పక్షులు ఎలాడుతుంటాయి ఐడియా ఉందా?
అవునవును ఐడియా ఉంది తెలుసు
ఆ దది దాని అది దాని గోడులోకి పోయే విధానం అది డిజైన్ చేసే విధానం మీకు ఎప్పుడైనా దాన్ని ఆ పరిశీలించారా
చూషినానున్న చూషినాను
వ్మ్
ఎంత నీట్గా ఎంత ఎక్కడున్న పీసు అన్నా తీసుకచ్చుకొని గూడు గూడు మాదిరి ఇల్లు మాదిరి చేసుకోని దాంట్లో పిల్లల్ని తెచ్చి పెట్టడము గుడ్లు లేక గుడ్లు తెచ్చి పెట్టుకోవడం ఆ ప్రాసెస్ బాగుందది.
ఆ
వ్మ్ ఉ
ఓక్కే అట్లా ఆ విధంగా మనిషికన్నా జంతువు పక్షి ఎప్పుడైనా చాలా తెలివి కలది
అవునండి
ఉమ్ దాని గురించి మనం వర్ణించలేనిది కూడా దాని విషయంలో
అవును
ఆ వర్ణించే లేకుండా ఉండాల్సిన విధంగా కూడా ఉంటాయి అవి కొన్ని కొన్ని సార్లు అట్లా చేస్తుంటే కొన్ని కొన్ని పక్షులు ఒకనొక టైం లో మనకి అది దేశ విదేశాలు దాటస్తే అది వచ్చే ఆ దానికి ఏమంటారు దాని సిగ్నల్స్ రేడియో తరంగాలు కూడా కొన్ని పక్షులు ఈ సిగ్నల్స్ కారణంగా ఆ ఆ పక్షి వచ్చిపోయే దారిని కూడా ఈ ఇప్పుడున్న మనం వాడే రేడియో సిగ్నల్స్ వల్ల ఆ పక్షిలోని మైండులోని తరంగాలు కూడా అవి మర్చిపోయే విధంగా తయారు చేస్త ఏది ఈ సిగ్నల్స్ స మనం వాడే సెల్ ఫోన్ సిగ్నల్స్ గానీ రేడియేషన్ సిగ్నల్స్ గానీ రేడియో ద్వార అంతా కూడా అట్లా ఉండటం వల్ల అవి జ్ఞానము ప్లస్ వాటి రూట్ మ్యాప్ నే మరిచిపోయి ఎక్కడెక్కడో తిరిగి వాలిపోయి దాని టార్గెట్ కి రీచ్ అవ్వలే పోతుంది అనేది ఈ మధ్యన ఒక ఆర్టికల్ వచ్చింది ఆ గత గత యాభై సంవత్సరాల కింద ఉన్న ఆ తుల్లో ఉన్న న్యూరాన్స్ ఇప్పుడున్న న్యూరాన్స్ చాలా విధంగా మారిపా మారిపోయినట అవి మార్ కింగ్ వాటిని మార్కింగ్ ప్లేస్ ఇదివరకి ఖచ్చితంగా ఒక ప్లేస్ లో వస్తే ఆ ప్లేస్ లో నుంచి వెళ్ళలిపోయే విధంగా అదే లైన్ తరంగాలి దాని గుర్తు చేసాయట ఇప్పుడు కూడా పక్ పక్షులు ఐడెంటిటీ మరిచిపోతున్నాయి ఎక్కడవి అక్కడే ఉడిపోవటం ఆ దేశ విదేశాలకు రాకుండా ఉండటం
అవును
కొన్ని పక్షులు వాటికి కావ ఆయా సీజన్ లో దొరక కొన్ని ప్రా ఆళ్ళు వలసెల్లి పోతుంది
అవున్
సో ఆ వలస వెల్లే విధానం కూడా ఈ రేడియేషన్ వల్ల అది వాటిని గ్రహించలేకపోతున్నాయి అనేది ఒక ఆ టాక్ నడుస్తుంది బయట అంటే గ్లోబల్ వైడ్ గా నడుస్తుంది అనమాట అది
అవును
ఉ ఈ ఎఫెక్ట్ ఒకటి కాలుష్యము రేడియేషన్
ఈ ఎఫెక్ట్ ఆ పక్షులకు తగులుతుంది
ఉ పైన మళ్ళీ ఆ ఆకాశంలో ఓజోన్ ఎఫెక్ట్
ఉ
గ్లోబల్ వార్మింగ్ ఒకటి నెక్స్ట్ వచ్చేసి కార్బన్ డైఆక్సైడ్ పొల్యూషన్ ఒకటి అవి కూడా మనిషి వి హల్త్ తో పాటు పిచ్చుకలు కాని పక్షులు కానివ్వండి చాలా వరకి వాటి ఆ ఉత్పత్తి తగ్గిపోతుంది మీరు గమనించారా లేదో ఒకప్పుడు రామచిలుకలు బాగుండేవి
అవునన్న
రామచిలుకలు ఇప్పుడు రామచిలుకలు ఎక్కడ చూసినా కనపడట్లేదు అసలు
కనపడట్లేదు అస్సలు లేదన్న
ఉ రామచిలకలు ఎక్కడో ఒకటి రెండు ఉంటున్నాయి
ఉంటున్నాయి అవును తక్కువ లేవు అసలేవు
ఆ ఎఫెక్ట్ కంప్లీట్గా పోయింది నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు చిన్న పిచ్చుకలు ఉండేయి
ఉ
చిన్న చిన్న పిచ్చుకులు అవి వాటి సంఖ్య క్రమేణంగా పూర్తిగా తగ్గిపోయింది
అవును
నెక్స్ట్ వచ్చేసి మీరు తొమ్మిరేగలు ఐడియా ఉందా మీకు
తొమ్మిరేగలు
తొమ్మిరేగలు
ఉ తెలుసన్న
తొమ్మిరేగలు ఐడియా ఉందా
ఉంది అన్న
ఇదివరకు మనకి ఇంకా ఆ కర్రల మీద నెక్స్ట్ వచ్చేసి పుల్లల మీద వాళ్తుండేవి
ఉ వాళ్తుంటాయి అవును తెలుసు
మరి మనం చిన్నప్పుడు నాకు తెలిసి గొల్లాబాం అనేది
ఉ ఉమ్
ఆ అట్లాంటివి ఆ వాటి కూడా ఇప్పుడు చాలా వరకు ఎక్కడ చూసినా కానీ తుమ్మరేగలు అనేవి కనపడట్లేదు
ఆ
నా చిన్నప్పుడు బాగుండేది తుమ్మిరేగలు మేము వాటిని పట్టుకొని కంచెల మీద వాళుతుంటే ఆడుకునేది వాటితో